హలో హలో వినిపిస్తుంద.
ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా.
వినిపిస్తుందండి హాయ్ ఆ బాగునా మీరు బాగున్నారా. దా హలో
ఏం చేస్తారు.
పడుతుందండి.
ఏం చేస్తున్నారు తిన్నారా.
ఆ తిన్నామండి మీరు,
ఏం చేసారు డిన్నర్ కి.
ఆ వంకాయ ఫ్రై మాది మీరేం చేసారు.
అది ఈ రోజు పప్పు అండి
ఆహా మీరే కుక్ చేసారా
లేదు మా మమ్మీ కుక్ చేసింది
అవునా ఓకే ఓకే ఏం చేస్తున్నారు ఏటు అన్న బయటికి వెళ్ళారా ఈరోజు
లేదండి ఇంట్లోనే ఉన్నాను
అవునా హలో హలో వాయిస్ మళ్ళీ లో వినపడుతుంది
మీరు ఎట్టన్న బయటికి వెళ్ళారా
ఆ లేదు ఇంకా వెళ్ళలేదు ఈ మధ్య అంటే మొన్న వెళ్ళాము ఒక టూ డేస్ అయ్య ఇనుంచి అయితే ఎటు వెళ్ళలేదు
అవునా
ఆ ఆహా ఫెస్టివల్ బాగా జరుపుకున్నారా ఉగాది ఆ షాపింగ్ అంటే అంత ఏం చేయలేదు జస్ట్ ఆన్లైన్ లో చేసాం చిన్న చిన్నవి హు ఉగాది బాగా జరుపుకున్నారా మీరు
హలో
నార్మల్ గానే జరుపుకున్నాం మరి అంత సెలబ్రేషన్స్ అంతా ఏం చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఏం రాకు
అవునా ఓకే అంటే ఇంటి స్పెషల్ చేసేరు ఫెస్టివల్ కి
వాలి
హలో ఫెస్ట్ ఫెస్ట్ ఫెస్టివల్ కి ఏం స్పెషల్ చేశారు అంటున్నా
ఆ రోజు మటన్ లాంటివి బగారా రైస్
వాయిస్ మీద ఎందుకో కరెక్ట్ వినబడట్లేదు కట్ కట్ అవుతుంది బావున్నా అంతే మీరు నాన్ వెజ్ తింటారా ఉగాది రోజు
అవును తింటాం మీరు తింటారా
ఆ మేము కూడా తింటాము కొంతమంది తినరు ఆ అంటారు
ఏంటి ఫుడ్
హలో
కొంతమంది తినరు అంటారు
హా అవును మేము కూడా తింటాం
ఏం కుకింగ్ చేసారు ఆ రోజు చికెన్ చికెన్ మటన్ లేకపోతే
మాది గు మాది కూడా చిక్ మటన్ అండి ఆ రోజు మా మటన్ చపాతి ఆ నీను చేసాను ఉగాది పచ్చడి నార్మల్ గానే చేసాను అంత స్పెషల్ గా ఏం చేయలేదు మాట్ న్ని వాష్ చేసి గ్రేవి గ్రేవీ టైపే పు కొంచెం పులుసు లాగానే పెట్టాను గ్రేవీ టైపే నార్మల్గా మటన్ వాష్ చేసుకొని నీటుగా పసుపు పూకారం అన్ని వేసి పావు కూడా వేసుచ్చుడు ఏ చికెన్ లాగానే చేసాను చికెన్ ఎలా చేసాారు కాకపోతే కొంచెం ఎక్కువ సేపు కుక్ చేయాలి మటన్ కదా తొందరగా ఉడకదు కదా టైమ్ పడుతుది కొంచెం ఉడకడానికి కర్లో కుక్ చేస్తారా నార్మల్గానే ఇంకెటు వెళ్ళలేదు అంటే ఆ మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళు దేవుని వేసుకుంటే పట్టాలు తెలుస మీకు వెళ్ళం పట్టాలు పట్నాలు చేసుకుంటే వెళ్ళాము నేను ఫస్ట్ టైం చూసాను బాగా జరిగింది
ఇన్న రెస్టోరంట్ గగానిదన్నా బయటికి వెళ్లారా
ఎరెట్ కంటే రెస్టారెంట్ కానీ కెఫేకి వెళ్ళాము నార్మల్గా క్యాఫే కి వెళ్ళాము
బాగుంద కెఫే మరి అంబియన్స్ గానీ ఫుడ్ గాని
ఆ బాగుంది ఫుడ్ అంటే అంతగా ఏం లేదు జస్ట్ పిజ్జా ఆ ఒక రెండు డిజర్ట్ స్వీట్ కాఫీ అంతే అంత ఎక్కువగా తినలేదు ఏం లేదు అంటే అంతకుముందే మేము రైస్ తినేసి అనుకోకుండా వెళ్దామని చెప్పేసి వెళ్దాము ఇంకెక్కువ తినలేకపోయాము
ఉ
తర్వాత
మధ్య మన్న ఆన్లైన్ షాపింగ్ చేసారా
ఆ చేశాను ఈరోజు ఒక ఒకటి చిన్న ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను అంటే రోలర్ ఐస్ రోలర్ ఉంటుంది కదా
అవు
ఐస్ అందులో వాటర్ ఫిల్ చేసి మనము ఐస్ గడ్డ కట్టిన తర్వాత ఫేస్ కి ఇట్లా మసాజ్ టైప్ చేసుకోవడానికి ఉంటంది ఐస్ రోలర్ లాగా ఉంటుంది అది లో కాస్ట్ వస్తే అవి తీసుకున్నాను ఈ రోజే వచ్చింది పర్లేదు బాగానే ఉంది మీరు ఈ మధ్య ఏమన్నా చేస్తారు ఆన్లైన్ షాపింగ్
నిన్ననే ఒక లిప్బామ్ ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకా రాలేదు వచ్చాక చూడాలి ఎలా వస్తుందా
అవునా మ బా ఆన్లైన్ ఆన్లైన్ అవుతుంది చాలా వరకు అందరు
ఉ ఒక ఫేస్వాష్ ఆర్డర్ పెట్ట అది బాగానే వచ్చింది ఓకే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయితే బానే వస్తున్నాయి ఆన్లైన్ లో ఇ బట్టలు అంటే మొన్న ఒక జీన్స్ పెట్టా ఇంకా రాలేదు చూడాలి ఎట్లా వస్తందో
అంటే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అవన్నీ మనం నార్మల్గా ఆన్లైన్ లో తీసుకోవచ్చా
తీసుకోవచ్చు
అంటే అది బాగుంటాయా కొంచెం నమ్మేటట్టు స్కిన్కి పడతాయా కొంత పడవు కొన్ని వాళ్ళు
ప్రడక్ట్స్ ఉంటాయి మసడ్స్ ఉంటాయి అది ఆస్కాస్కా అని చెప్పేసి ఎ వచ్చి తీసుకోవాలి
ఆ అదే కొంతమంది ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే అవి మంచిగా రావు అట్లా అని అంటారు కదా మనిషిన అంటే కొంచెం కేరింగ్ కేరింగ్ ఉండాలి కదా అదే కొంచెం ఏమన్నాయినా ఇన్ఫెక్షన్ అవుతుంది మళ్ళా మనకు ఎఫెక్ట్ అవుతుంది కదా
కోలేదు ఫస్ట్ బయట ఉంటాయి కదా మాచరైజర్ అవి యూస్ చేసాక ఆన్లైన్ లో చూస్తే కాస్ట్ ఉంది సో ఆన్లైన్ లో నార్ల్ షాప్స్ కంటే నార్మల్ షాప్స్ లో ఎంఆర్పి రేట్ ఎ అదే ఆన్లైన్ లో
ఇప్పుడు మనం డైరెక్ట్ జ్యూస్ తీసుకుంటే దాని ఎక్స్పైరేట్ దాని వ్యూస్డ్ ప్రోడక్ట్ అవన్నీ చూ తీసుకుంటాం కదా కరెక్ట్గా ఆన్లైన్ లో అయితే వాళ్ళు కరెక్ట్ గా ఇస్తారా
ఎక్స్పైరీ డేట్ ఎప్పుడుంది అని చెప్పేసి
అదే కొంచెం కొన్ని ప్రోడక్ట్స్ మంచిగా రావు కదా ఆన్లైన్ లో ఇప్పుడు చాలా వరకు అన్ని కరెక్ట్ వస్తాలేవు కదా అందుకని మళ్ళీ ఏదైనా ప్రాబ్ల ము అయితే మనకి ఎఫెక్ట్అయితుదిదకా
నేను తీసుకున్న ప్రోడక్ట్ లో మ్యాక్సిమం అన్ని మంచిగనే వచ్చినాయి ఏ డ్యామేజ్ గానీ ఎక్స్పైర్డేడ్ నీ యూస్డ్ ప్రోడక్ట్ ఏం రాలేదు
అవునా అట్లాయితే ఓకే బెటర్ ఎ
అ
కొంతమంది బా అంటే రివ్యూస్లలో అయితే బాగా రాట్లేవు అంత యూజడ్ ప్రొడక్ట్స్ దాని వల్ల ర్యాషెస్ అట్లాంటివి వస్తాయని కొంతమంది రివ్యూస్ లో పెడుతుంటే చూసాను నేను
చేస్తారు అట్లా ఎఫెక్ట్ వస్తాయి మన స్కిన్ బట్టి తీసుకోవాలి మనం ప్రోడక్ట్స్ చూపిస్తారు వాళ్ళు ఏ స్కిన్ ప్రోడక్ట్ ఇది అని చెప్పేసి
మళ్ళీ రిటర్న్ ఆప్షన్ ఉంటుందా కరెక్ట్ టై
కొన్ని ప్రోడక్ట్స్ ఉంటది కొన్ని ప్రోడక్ట్స్ ఉండదు రిటర్న్ అ
రిటన్ ఇస్తే మనం యూజ చేయనికి బాగుంటది కొంతమంది రిటర్న్ ఇయారు మళ్ళా దాన్ని ఇప్పుడు కొన్ని చాలా వరకు మంచిగా వస్తలే కొంతమంది రిటర్న్ పెడితే క్యాన్సిల్ చేస్తా ఉన్నారు ప్రోడక్ట్స్ తీసుకోము అది ఇది అంటా ఉంటారు కదా
కొన్ని ప్రోడక్ట్స్ అంటే నార్మల్గా ఇప్పుడు ఫేస్ వాష్ అవి రిటర్న్ చేయడానికి ఉంటది మాశ్చరైజర్ ఉన్న లిప్ బామ్ రిటర్న్ ఆప్షన్ ఉండదు ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉండవు
ఆహా చాలా వరకు రిటర్న్ ఆప్షన్ రిటర్న్ ఆప్షన్స్ అనేటివి కొన్
ఇవ్వరు ఫేస్ ఫేస్ వాష్ ఒకరటికే ఇస్తారులే మాయిచరైజర్లు లిబ్బం ఇవ్వ నిటికి రిటర్న్ ఆప్షన్ ఉండదు
ఆహ మళ్ళీ కొంతమంది కూడా యూజ్ చేసినవి కూడా పెడుతున్నారు రిటర్న్ యూజ చేసుకొని మళ్ళీ వాటిని రిటర్న్ పెడుతున్నారు వారి వల్ల వేరే వాళ్ళవి కూడా తీసుకోవట్లే వాళ్ళు
అదే అండి సరే అండి
ఆ సరే